వినబడుతుందా ఆ ఇప్పుడు జెప్పు పండక్కా ఏమో మరి నాకు తెలియదుగా మీ పండగెప్పుడు శనివారం మా లేకపోతే
యా ఫ్రైడే గానీ సాటర్డే గాని ఆ రెండేట్లో ఏదో ఒకటి రావచ్చు ఉమ్
మస్త మ వాడికి పోతాం హలో
ఏం చేస్తున్నావ్
ఏళ్ళ కాాలి
హ
చను ఉన్నా అంటే ఆ రోజు ప్రీ వెడ్డింగ్ ఉంది సాటర్డే సండే విన్ను అవే మా పద్నాగుయి మా పదనాలు అలబ్బాయిది
సాటడే సండేనా
ఆ ఒకవేళ రమ్మంటే అటు వెళ్తామేమో లేకపోతే ఇటుొస్తాను అందుకని అక్కడే ఆగుడాది డిసిషన్ ఆ సాటర్డే
ఇది కూడా మక్సిమం సాడేనా
హహ ఎందుకలా
ఇన్స్టాగ్రామ్ లో అన్ని చోట్ల సాటర్డే అని చెప్తున్నారు
ఆహా
త అ సాయంత్రం మంచిద అని కన్ఫర్మషన్ తెలి
ఏంటది అర్థం కాల
ఇవాళ సాయంత్రం మసీదుకి వెతే అప్పుడు అర్థమయది
ఆహో ఆ ఇపుడు చెప్పు
వాళ్ళు సాయంత్రం మసీద్కి వెళ్ే తెలిసింది ఎప్పుడు అని హ వాళ్ళు చెప్తారు
ఓకే
టుండంటిదాకు ఉండాలి అఐ పండకు మూడు రోజల ముందు అలా అలా ఉంటారు అక్కడ
హు మూడు రోజులు ముందు నుంచిు ఉంటారా
ూడు రోజులు పడిద్దా నాలుగు రోజులు పడిద్దా మరి
ఓకే
మూడు రోజులు పడితే ఫ్రైడే నాలుగు రోజులు అయితే చ
మూడు రోజులు ఏం పడితి
ఇయువాళ ఎల్లా అకో
ఆ
ఇవాళటితో కలిపి ఇంకా మూడు రోజులు ఉందన్నారు అనుకో
ఆ
అప్పుడు ట్యూస్డే వెన్సడే థర్స్డే ఫ్రైడే పండగ అదే ఫోర్ డేస్ ఉన్నాయిన్నకు సాటర్డే
అంటే ఆ డేస్ అలా చెప్తారు అని
అది ప అది పక్క దేశం వాళ్ళ చెప్తారు
ఓకే ఇంకా అక్కడి నుంచి వచ్చిది
హ
అదేలే
అక్కడ వాళ్ళు చెప్పాలి న వాళ్ళు చెప్తారు
వాళ్ళు చెప్పాల్సిందేగా ఎప్పుడు
హ
వాళ్ళకి వచ్చిన దగ్గర నుంచే మనకి
మ్మ్ హలో ప్రీ వెడ్డింగ్ షూట్ అక్కడ హలో
ఆ హలో
ఆ
ఇక్కడే దగ్గర్లో బీచ్ గాని ఏదనా పాతకు గుడని అనుకుంటున్నారు
బీచ్చా
బీచ్
మ్ హు సాటర్డే అయితేనే బెటర్ ఎక్కువ జనాలు ఉంటరు
ఆ ఉంటారు కదా సాటర్డే వీకెండ్సే కదా
సండే కంటే తక్కువే ఉంటారు
ఆ అంతేలే పాయింటే
మొన్న ఒక పెద్ద ఘనకార్యం చేసాం
ఏం చేసారు
మా ఫ్రెండు కాలేజ్కి వెళ్ళాలని చెప్పి ఒకసారి నేను ఎంసెట్ రాయడానికి వెళ్ళి నీకు ఫోన్ చేశాను మీ ఇళ్ళీ ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లని ఆ కాలేజ్ లో మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు చూడు వాడు కాల్ వాడు కాలేజ్ వెళ్డానికి కార్ దీసుకున్నాడు
ఆ
కారు ఉంది
ఓకే
ఎట్టి కాని
ఆ
దొద్దంటా ఆడికి
ఆ
మన హైదరాబాద్ లో మన చుట్టాలు ఒకళ్ళు ఉన్నారు
ఆ ఆ
ఆయన కారు ఉంది జూడు
అవును సిల్వర్ది
ఆహా బ్లాక్
ఆహా అదేలే ఆ ఓకే అదేలే అర్థవయింది అర్దవయింది
ఆ కార్ తీసుకున్నాడు
ఆ
తీసుకుంటే
అది ఎందుకు మరి డెలికేట్ అసలు
అది ఇంకా అన్ని బుక్ అయిపోయి ఉన్నాయి
ఆ
అయితే ఇదే ఇదే తీసుకున్నాడు
ఆ
మా ఇంటికి వచ్చాడు కాలేజ్కి వెళ్ళి కాసేపు తిరిగి మూడింటికి వచ్చాడు మా ఇంటికి
ఆ
నాక్ ఫోన్ చేసి రారా ఎల్దాం అన్నాడు
అహా
ఇక్కడ మా ఊరు నుంచి మీ ఊరి వచ్చే దారిలో ఒక కాలేజ్ ఉండిద్ది
అవును
ఆ కాలేజ్ లో మా ఫ్రెండ్ ఒక అబ్బాయి అంటే వాన్ని ఎక్కిచ్ పొద్దా రారా అన్నాడు సరే అని చెప్పి నేను ఎళ్లా
పా
ఎళ్తే అంతా బానే ఉంది ఎళ్ళాం వచ్చేటప్పుడు నేను నడుపుతా అని చెప్ప
ఆ
సరే తీసుకో అన్నాడు వస్తూ ఉన్నానా
ఆ
ఇక్కడ దొబ్బుతంటే లేవట్లేదు
అది లేవదు ఆ కార్ అంతే
ఆర్‌పీఎం రెండు దాకే ఎళ్తుంది
ఆ
ఎల్లట్లేదు
అది అసల్ అంతే ఆ కారు పికప్ ఉండదు ఏముండదు
అంటే మాలగా అయితే మొత్తం తెగిది కదా త్రీ ఫోర్ ఫైవ్ దాకా వెళ్ళాలి కదా ఎక్కు త్రీ దాకా వెళ్ళాలా ఇది టూ దాక వెళ్తుంది
ఆ
తోదగ్గుతున్న సరే థర్డ్ గేర్ లో వెళ్లొద్దు వెళ్లొద్దు ఫస్ట్ గేర్ లో పెట్ అసల్ ఎళ్ళట్లే
హ
ఏమైందా ఏంటా అని చెప్పి వాడికి చెప్ ప్పా చెప్తే అది పొద్దునుంచి అలాగే జరుగుతుంది అన్నాడు ఆ కొత్తదా కొత్తది కాదు
ఉమ్ సెకండ్ దా ఆహా ఓకే ఓకే ఆ ఓకే
అయితే ఇదేంట్రా ఎళ్లట్లేదు లేవట్లేదు ఏమనా ప్రాబ్లమ్ ఏమంటే పొద్దు నుంచి అంతే ఉంది అంతేసుకొని తరుగుతున్నా అన్నాడు
ఆ ఆక్చులట్్రిచ్చిన కార్ కదలట్ల
కదులు ఆ కదులుతుంది బేసిగ్గా కతుంది ఆర్‌పీఎం పై ఎళ్లట్లా
అంటే పికప్ రావట్లేదు ఓ హై స్పీడ్ ఎళ్లట్లా పది ఇరవై లో ఎళ్తుంది అంతే
ఒక్క సారిగా
ఆ
దో మెల్లిగా
క్లచ్ ప్లేట్లు పోయినాయి ఇక
ఆ తర్వాత వాడికి చెప్తే వాడు తీసుకొని వాడే చూశాడు
అ
అది అసల్ ఎళ్లట్ల
క్లచ్ ప్లేట్లు పోయినా ఏ
వాడి ఫోన్ చేసాం ఆటోమేటిక్ అది ఆహా ఆటోమేటిక్ గా మనోళ్లే అయితే అన్నకు ఫోన్ చేసాం అయితే అలా ఎందుకు అయింది అలా అవ్వదు అన్నాడు
ఆ
ఆ ఎదవఏమో ఊర్లో లేడంట
హా
వాళ్ళ ఫ్రెండ్ కి ఇవ్వమన్నాడు
పా
అయితే అది వాళ్ళ ఫ్రెండ్కి ఇస్తే అది ఆర్బిఎం గట్లేదని మెకానిక్ షైడకి తీసుకెళ్ళాం
ఆ
అదేమో తోటలు పడిపోయిందని చెప్పారు వీడి చేతిలో పోయింది అది తోటల పాడి
ఆ ఫాల్ట్ మందా అలాదా ఇంతకీ
ఆళ్ళదే అసలు అడి తీసుకున్న దగ్గర నుంచి అది అదంతే ఉంది
ఆ డబ్బుల్ డిమాండ్ చేసారా
ప్పరు
ఆ
కాకపోతే వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు చూడు కారు తీసుకోవడానికి
ఆ
అది తీసుకుంది మన ఏరియా వాడే వాడికి మనం తెలుస అంట
ఆహా ఓకే ఆ
అయితే నీ పేరు ఇదే కదా అన్నాడు
ఆ
అంటే అవును అన్నా మనకి ఇక్కడ దూరపు చుట్టాలూ ఒక అన్నా ఉంటాడు
ఆహా హా
అతోనే బయట ఉంటావు కదా అంతనే తిరుగుతా ఉంటావు కదా అన్నాడు
ఆ
ఆ అవును అన్న అంటే ఇది మా చే నేను చెప్తే ఇది మా చేతిలో పోలేదు
ఆ
పొద్దునుంచే ఉందంట. అంటే నాకు తెలీదు ఇది నాది కాదుగా
ఆ
అని చెప్పి వాడు పరార్
మీ ఓడు తీసుకునోడు
ఆ ఇంకో ఆ తీసుకున్నాడు కాదు ఇది వా కార్ రెంట్ ఇచ్చినోడి ఫ్రెండు ఆ ఇంకా ఓనర్ వచ్చాడు
ఆ
ఓనర్ వచ్చి మాకు తెలీదు కొత్తది ఏయించాలిసిందే అంటాడే
మనకేం సంబంధం
అసలు మాక వాడు ఏమో వీడు మా ఫ్రెండ్ ఏమో ఏడుస్తున్నాడు
ఏడుతున్నాడా ఎందుకు
ఆ వాడు భయపడి పోతున్నాడు వీడేమో అసలు నేనేమో నేన్ కట్టను మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్న అంటే ఆ అలా కాదు మీరు మైనర్ల అయినా మీ దగ్గర ఏం ప్రూఫ్లు తీసుకోకుండా ఇచ్చాం నమ్మకంగా మీరే ఇ చాలా నమ్మకంగా అంటాడు
ఎన్ని ఐడి మైనర్కితే వాళ్ళు
ఆ ఏయించాలంట టెన్ కే ఇస్తారా లేకపోతే
సన్ చూడాలి కదా అసలు ఆ లేకపోతే
మీరు టెన్ కేే ఇస్తారా లేకపోయి బండి తీసేసుకోమంటారా అన్నాడు అంటే స ఆహా బండి పెట్టాలా వాడు మా ఇంటి దగ్గర మన ఇంటి దగ్గర బండి పెట్టెళ్లాడు వాడిది నేను వాడి వెనక బండేసుకెళ్ళ షెడ్కి దీ హలో హలో
పాన్ చెప్
ఆ మళ్ళి కట్టింగ్ ఉందా హలో హలో హలో హలో హలో హలో హలో హలో